హలో ఏముంది ఏం లేదు కాలి
తిన్నావా
తింటున్నా
ఏంకోరా తిన్న ఎకురా
చికెన్
చకనా
ప వస్తకో ఆ
గిరస్ సాటర్డే రోజు మీరుజు సాటర్డే రోజు
పూరీలు చేసుకోవాలని చూస్తున్నా
పోరేలా
పాడుకున్నాడు
కొతిమీర ఉందా ఇంట్లో
కోతిమీర లేదు బాగా వచ్చి అన్నం పెడుతున్నా
కూరందామంటే కొత్తిమీర లేదని ఫ్రిడ్జ్లునే ఏమి ఎత్తిన అట్లనే
కొత్తిమీర లేకుంటే కూరండ రాదా
కొతిమీర టమాటా ఉన్నదాం అనుకున్నా
ఇక్కడ కోతులు బాగా వస్తున్నాయి అందుక కోతు తంగర
పో కోతి మన్న మా ఇంటి పక్కన బుద్ధ మరిచంది
అవునా
బోరంగార్ష పట్టు పెయ
ఇక్కడ కూడా ఒక బుజ్జుని గరిసింది
ఏమన్నా అయిందా మరి ఆమెకి
ఆ ఇంజెక్షన్లేసిర్రు
ఇంజెక్షన్ ఏసిర్రా
హ్మ్
ఏం జేత్తారు మరి ఇంకా
సేమియా తింటున్నా ఈరోజు రంజాన్ గదా
సేమ్యాల్ జేశిరా అయితే సైమ్యాల్జేషిరా అయితే
అవును
మంచిఅ ఒక్క దాన్వే తింటానవా ఇగ ఎవరు విలువకుండా వేయ్యకుండా
నేను అందరికి పిలిచిపెట్టినమ్
తెరిచి వెట్టిర్రా? ఏం చేస్తున్నాడు బావేమో అంటుండు
ఏం లేదు అన్నం పెట్టుకున్నడు తింటున్నాడు
అన్నం బెట్కోని దింటాండు ఆ సమ్మర్ అసలు మస్ ఎండలు కొడుతున్నయి అడ గొడ్తున్నయా
బాగ్ కొడుతున్నాయి ఇక్కడ గూడా తట్టు క్కోలేకపోతున్నాం కూలర్లు పెట్టుకొని ఉంటున్నాం
గోరంగెండలు గొర్తాన్నాయి ఎట్లనో ఏమో
ఉం
మీ చిన్నాఢ్బిడ్డొస్తుంది గ ఎప్పుడొస్తుంద్ ఎ ప్పుడు
వన్ ఆర్ కింద
ఎప్పుడత్తదట
ఈవినింగ్ లోపు
ఏవో తింటాన్నవు
సేమ్యా
అట్ల గూడ తింటరా కొంచెం బట్కరా రాదు
నువ్ దింటవా
అంటే నేను మానిషిని గదా
ఆ తెస్త అంటే కొందరికి ఇష్టం ఉండదు గదా
తింటా గని ఇష్ట ఇష్టమే నాకు అత్తవా యిప్పు ను?
ఆ
చిన్నోడు ఏం చెత్తాంన్ మరి ఎప్పుడు ముట్టిస్తర్ అయినక్ అన్నం మరి షాపింగ్ చేసారా ఈ మధ్యల?
చేస్తం
ఉం అటు ఒచ్చినప్పుడు కాల్ జె నేను అక్కడనే ఉంటా కదా లోకల్లోనే
ఆ సరే
అటే ఒస్తరా ఇట్ సైడ్ వో ర మా సైడ్ ఒస్తరా మీ సైడ్ పోతరా
ఇట్చైడే ఒసా మీ సైడే
ఒచ్చినప్పుడు ఫో పై తీసుకున్నాం
ఉ
పోయి అట్లనే ఇగ, షాపింగ్ మాల్ కాసం షాపింగ్ మాల్ గొయి అల్లకూడా తీసుకుందాం రాజ్యలక్ష్మి షాపింగ్ మా మాలైనా కాసం షాపింగ్ మాల్ ఐన పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయా మంచి
ఉ
కాసంలా ఆఫర్స్ ఉన్నాయంట గ సీసుకున్నామ, మరి చీరలు
ఎంత్త
మూడు వందలకు ఒక చీరే ఒకటి ఫ్రీ ఓకాణ నేన్ వెయ్ ల ట్ల ఆట్కొని పోతే మంచిగా, సమ్మర్ నైట్ వేర్ అట్లాంటి ఇట్లాంటి తెచ్చుకోవచ్చు కదా.
అవును
ఇంకా ఏం చేసినా మీ అమ్మె మేకివిందా మరి.
ఈనింది ఒక పిల్లని పెట్టింది.
అంటే నన్నెసినర్ రెండెస్తారు కదా అని
ఏమో ఒకటే ఏసింది.
ఒకటే ఏసిందా. ఎప్పుడైనా రెండేస్తది కదా అది.
అవును కానీ ఈసారి ఒకటే ఏసింది.
ఆ ఎప మరి ఇక ఇగా మీ య ట్ తయి ఇవ పెద్ద వ పనికి అటు ఇటు పొయి
ఆ
చూసుకోన్ వత్తుంటది, ఇకా పెద్దమ్మ పని కటిట్ వొయ్ చూసుకోనట్టున్నవి. ఏ చేస్నా మర్ దోషాల్ లేస్సున్నావా ఏమో చేస్సున్నవ్. మరి ఆ మిక్సర్ సౌండ్
అర్దం గాట్లే
మిక్సర్ సౌండ్ వస్సుంది.
మొక్కజొన్నలు కంచి తోటి గ్యారెల్ చేద్దమని మిక్సి పడుతున్నా
గ్యరలా అందులో కొంచెం బెల్లం వేసిసి ఇంకా బావుంటది.
స్వీట్ స్వీట్ కాకుండా హాటగానే ఇష్టం.
కనీ స్వీట్ బావుంటా అందులో
ఆ
స్వీట్ బావుంటాయి అందులో ఆ ఏమైంది మనం ఫోన్ కొంటానన్నవ్ అదన్న ఇదన్న
తీసుకోవాలి ఈ మధ్య
సిగ్నల్ సరిగా వినబడతలేదు కొంచెం బయటకి వచ్చి మాట్లాడు
బయటే ఉన్నా
ఎవరిదది నీదేనా
నాది కాదు ఎవరిదో ఇక్కడ అడకు తినేదంది
అండి నావి మొన్న ఇయర్ రింగ్స్ పోయినావి తెలుసా బుట్టాలు
అవునా ఎవరు తీసుకున్నారు ఎవరు దొ దొంగిలించారు
ఏం చేద్దాం కానీ ఆ ఇక్కడ షాప్ కి కూడా నా సంగం కొచ్చుకున్నా
ఆ వెళ్ళాం బావా ని మనీ అడుగు
బావా ని నేను అడిగితే ఇస్తలేరు నువ్వే అడుగు
నింద ఆగదు గద స ఆ లేదు చిన్నవాడికి జలుబు అయితది నేను తాగకూడదు
తాగోచ్చు అ మన బావా కూడా డాక్టరే కదా ఏమన్నాయితే చూశాడు కదా
ఒద్దొద్దు మనకేరిగి మనకి ఉండాలి ఎంతైనా ఇంట్లో డాక్టర్ ఉన్నాడు కదా అని అన్ని తింటే తర్వాత ప్రాబ్లమ్ అయితది కదా
బావ ఏమన్నాడు
ఏంటి చేసుకోమని
ఇదే ఒకటి ఇట్లావ్వ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దాం అని చెప్పి
ఆ చెప్పిన ఆ బావ కూడా యాడ్ చేసుకుంటా అని చెప్పిండు
మరి అక్కేమో అంటుంది ఇంకా పక్కన కూర్చొని
అక్కకి ఇంట్రెస్ట్ లేదంట
ఎందుకు అక్క కి పైసలు ఎక్కువేనా అంటనా ఎందుకు అన్నం తింటూ లేదా రోజు ఇల్లు మొత్తం అందం తింటదా
అన్నం తినదా గడ్డి తింటది
పచ్చి గడ్డి ఎండి గడ్డి
ఆ బుర్రకు ఒకసారి చెప్తే అర్ధం కాదు కోడి మెదడు అనమాట ఆమెకి ఏదైనా చెప్తే అర్ధం కాదు రెండు మూడు రోజులు పడతలది అట అయ్యో ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇంకొద్ది ఏమనుకొకు బెటకి వెళ్తా
పర్రబడి మీద ఉన్నది ఆస దీని మీద ఉండదు గదా ఆమెకి
ఆ
ఇంకా ఇంక చెప్పను ఏం చేస్తున్నారు మరి
ఏం ఉంది ఏం లేదు చిన్నడికి అన్న ప్రసన్న ఉంది కదా షాపింగ్కి వెళ్దాం అని చూస్తున్న బావా తిడుతుండు అయిన అంటే అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు
అట్లా చెప్పిన ఆ బావకట్ల మార్చ ఎట్లడొద్దు ఎవరైనా చూస్తే ఏమనుకుంటార ఆయన ఒక
డాక్టర్ ఫీల్లో ఉన్నడు కాకపోతే అయినా కూడా అట్లనే మాట్లాడుతాడు ఆయన
అయిన ఏ మాట్లాడాలో
అయన
ఏ అక్కడ ఎవరు ఊకే మిక్స సౌండ్ గిర గిర అంటురు బయటికిరా ఒకటేది తిపుతా ఉన్నరు మీకుగా అనుకుంది మిక్సీ అని ఎప్పుడు తిండిపో తీశలేనా ఇంగా
ఇప్పుడు తినేది చేసుకుంటరు ఎక్కువ
ఎందుకు తిండి మీద ఉన్న ద్యాస్ స వేరే దాని మీద లేదా మరి ఎప్పుడు ఏం తిన్నావు ఏ ఊరిచ్చుకుంటు తిన్నవ్ ఇదే
ఆ సేమ్యా చేసుకున్నరు ఇంకా అది అయిపోలేదు నెక్స్ట్ ఇప్పుడు గారెల పరు చేస్తూ
తిండి అంటే బండి తట్టున్నారుగా ఇంకా ఏం చేస్తున్నారు మరి చెప్పాలి
ఏం అయ్యింది రా
ఏమైంది ఏం కాలేదు చెప్పు
సేమే లేస్తలేద మరి వీళ్ళు మాకు కొంచెం గూడా
ఈ కార్యాలయ యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఇంకా కొంతమందికి సజెస్ట్ చేసిన
మరి
ఆ
చేస్తే ఏమన్నారు మరి
ఆ చేసుకుంటా అని చెప్పినరు ఇంట్రెస్ట్ ఉంది కొంచెం
ఈ తిండిపోతుంది నిన్ననే ఇది సర్వాపో పెట్టుకున్నారు అదా అయిపో ముందుక ఏమి బ వసుకున్నారు మొక్కజల్లా గ్యారేజ్ వస్తున్నారు గదా
కొనలేదింకా ఎప్పుడు ఉండవు మళ్ళా
అవునా సరే మరి తీసుకునే ముందుకు కాల్ చేయ్ నా బాజాజ్ కార్డ్ మీద తీసుకుంటా